హలో సున్నా అండి
ఆ వినిపిస్తుంది
ఇ నేను ఫోన్ ఏ ఫ్రండ్ యాప్ నుంచి కాల్ చేస్తున్నాను. అండి
హా ఆ
ఇక్కడ మాట్లాడ ఇక్కడ మాట్లాడడం. అంటే నేను ఒకదాన్ని మాట్లాడడం కాదండి. మనం ఇద్దరం సమానంగా మాట్లాడాలి. అంటే సమానం గా అంటే మళ్ళీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అని కాదు. ఇద్దరి కన్వర్సేషన్ అనేది యాక్టివ్గా ఉండాలి.
ఏం
మనం ఇప్పుడు ప్లాస్టిక్ గురించి మాట్ లాడద్దామండి.
హా ఆ హలో
ఆ చెప్పండి ప్లాస్టిక్ గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం చాలా వరకు మోడ్రన్ ఏరియాలో ఉన్నాం. మేం మోడ్రన్ జనరేషన్ లో ఉన్నాం. సో మనము లైక్ అది బనానా లీవ్స్ అలా తినకుండా ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లాస్టక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంతా ప్లాస్టికే యూస్ చేస్తున్నాం. కదా అండి
హా ప్లాస్టిక్ ప్లాస్టిక్ యూస్ చేస్తున్నం. కానీ ఇప్పుడు దాన్ని యూజ్ చేయకూడదు. అంటే మన ఏమైనా స్టీల్ స్టీల్ లాంటివి యూజ్ చేయాలి. అ అలాంటివి ఇంకా మన ఇంట్లో ఉండే పెన్ అలాంటివి. అంటే మన డైలీ యూస్ లో ప్లాస్టిక్ మనం యూజ్ చేస్తాం. కానీ ఎంతో కొంత దానికి తగ్గించడానికి మనం ట్రై చేయాలి.
అవునండి మనము ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దానికి బదులు మనం ఏంటిదంటే ఇలా ఈ ఫోన్ యాప్ ద్వారా మనము వేరే వాళ్ళతో మాట్ ట్లాడి ప్లాస్టిక్ గురించి మాట్లాడి అంతో కొంతో వాళ్ళు దీన్ని గురించి లాభాలు నష్టాలు చెప్పి తగ్గించనికి కొంచెం మన వంతు ప్రయత్నం అనేది చేద్దామండి.
ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు నేను వేరే వాళ్ళకి కాల్ చేసి నేను కూడా ఇలా ఆ ప్లాస్టిక్ గురించి ఇలా అంటే ప్లాస్టిక్ యూస్ చేసి ఎన్విరాల్మెంట్ ట్ ఇదయిపోతుంది. దాని తర్వాత మనకు ఆక్సిజన్ తీస్ కోవడానికి ఇబ్బంది అవుతుంది. గాదా
అవునండి ప్లాస్ చీపురు మళ్ళీ అది ప్లాస్టిక్ మనం భూమిలో ఉండాలంటే ఒక కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కన్నా ఎక్కువనే పడుతుందిండి అసలు చెప్పాలంటే అది భూమిలో డిగ్రేట్ అనేది కాదు
హా
అప్పుడు మనము లైక్ బ్యాగ్స్ అనేది బ్యాగ్స్ యూస్ చేయాలండి దానికి వదిలే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు
ఆ అవునండి ఉమ్
మన వంతు ప్రయత్నం మనం ఏంటిదంటే ఇప్పుడు మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళు కూడా పాటిస్తారండి ఫస్ట్ మనం పాటించాలి ఇంకేంటిదంటే ప్లాస్టిక్ ఇప్పుడు ప్రతిదానికి మనము స్టీలు అవి ఇవి యూస్ చేయలేము ఎందుకంటే ఇక్కంటిదంటే ప్లాస్టిక్ ఇప్పుడు ప్రతిదానికి మనము స్టీల్ అవి ఇవి ప్లాస్టిక్ అంటే క్యారీ చేయగలుగుతాం దాని వలన చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్ డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ లో తినడం న లైక్ కా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ప్లాస్టిక్ లో పెట్టడం వలన కొన్ని కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ అనేది కూడా రాకుండా వెళ్తుందిండి మెయిన్ రీజన్ ఇదయితే నాకు తెలిసి తెలిసినంత వరకు
అవునా అండి
ఇది చాలా మటుకు ఎవరికి తెలియదు బట్ మనము ఎక్కువ పచ్చళ్ళు అవనేవి వీటిలో మనం సంవత్సరాలు అట్లా లోపల పెట్టి ఉంచుతాం అప్పుడు అది తినడం వలన లైక్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇది ఎక్కువ ప్రిజర్వేటివ్ అంటే ఎక్కువ ప్రిజర్వేషన్ ఎక్కువ డిసెస్ చేయడం వలన ప్రెగ్నెన్సీ అండ్ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం అలా తాగడం వలన ప్రెగ్నెన్సీ రాదు అని నేను ఒక రీసెర్చ్ ఒక రీసెర్చ్ చదివానండి అందులో నాకు తెలిసింది ఇది
అవునా
ఇది ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడుెందుకు మాట్లాడుతున్నంటే చాలా వరకు ఇప్పుడు ఉమెన్స్ అనే వాలు ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ అనేది వాళ్కు త్వరగా వస్తలేదు చాలా వరకు డిసీజెస్ లైక్ పిసిఓడి ప్రాబ్ల మాదలో ఉన్నె కనీ దాన్ని వె కల రీజన్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు లైక్ మనం ప్లాస్టిక్ ఎక్కువ యూజ చేయడం వలన ఇది ఇలా జరుగుతుందని నేను నేను అనుకుంటున్నా మీరేమంటారంండి
పీసి ఓడి అంటే నీటి బుడుగలు అని అంటారు కదా అండి ఆ నీట్ టి బుడుగలు అవి ఉండడం వలన మనకు పీరియడ్స్ అనేవి సరిగా రావు పీరియడ్స్ అనేవి సరిగా రా పోవడం వలన మనకు మన సైక్లేషన్ అనేది ప్రిపేర్ గా లేకపోతే మనకు ఆ పెళ్ళి అయిన తర్వాత మనకు హార్మోనల్ ఇన్బాలెన్స్ అయ్యితదండి ఇది ఎక్కువ యూస చేయడం వలన
అవునాండి
అంటే మీకేమన్నా దీని గురించి తెలుసా అండి లైక్ ప్లాస్టిక్ వలన కలిగే ఇంకా నష్టాలు ఏమన్నా
తెలుస అండి ఇంకా ప్లాస్టిక్ అనేది లోపల అంటే భూమి లోపల అది కరగదు అది బయట టే దాని వల్ల నాకు లైక్ చాలా డిసజెస్ వస్తాయి ఇంకా మనం ప్లాస్టి ప్లాస్టిక్ ని బయట పడేయకుండా యూస్ చేసుకోవచ్చు అది ఎలా అంటే అది రోడ్ కన్స్ట్ర లో అలా యూస్ చేయొచ్చు కానీ దాని ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదు అలా ఎందుకంటే మొత్తం అది బీ టూ బి టూ వల్నే యూజ్ చేస్తున్నారు దాని బదులు ప్లాస్టిక్ ని యూజ్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటది ప్లస్ మనం కూడా మంచిగా ఉంటాం
అవునండి ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు కదా రోడ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్న ఇప్పుడు వాళ్ళు లైక్ అది కంకర్లు అవి యూస చేస్తారు అవి యూస్ చేసి రోడ్లు వేయడం వలన ఇక్కడ ఏంటిదంటే ఆ రోడ్లు వా ఫ్లడ్ వచ్చప్పుడు అ రోడ్స్ మొత్తం కొట్కో వెతున్నాయి అదే మన ప్లాస్టి మీరూ ఇందాక చెప్పారు కదా ప్లాస్క్ వేయచ అని స్తే అది వేల సంవత్సర సంవత్సరాలు వరకు అట్లనే నిలిచి ఉంటుదండి అది అస్సలే పాడవ్వదు అది చాలా వరకు అది మనకు కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటది మనం ప్లాస్టిక్ తోటి రోడ్ వేయడం వలన కానీ ఇది తెలిసినా కూడా ఎవరు చెయరుని ఎందుకంటే అది కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళకు ఆ ఒకసారి రోడ్ ప్లాస్టిక్ వలన వేస్తే వాళ్ళకు తర్వాత అది వర్క్ ఉండదు వాళ్ళకి చేయనికి
మ్మ్
ఇది ఎక్కువ వేరే వేరే కంట్రీస్తో కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఉన్నదండి ఇది దీన్ని పాటిస్తున్నారు
లైక్ అది డవలప్డ్ కంట్రీస్ అవి పాటిస్తాయి అనుకుంటాండి
ఆ ఆ లైక్ అదర్ అదర్ కంట్రీస్ వాళ్ళు పాటిస్తారండి ఇలా రోడ్లు ప్లాస్టిక్ తోని వేయడం ప్లాస్టిక్ బ్యాగ్స్ యూస్ చేయకుండా ఉండడం అలా ప్లాస్టిక్ మీకు అసలు యూస్ చేయకూడదు అని చాలా వరకు నెటిజన్స్ వాళ్ళు కూడా మనకు చెప్పారండి వేరే వేరే కంట్రీస్ లో ప్లాస్టిక్ యూజ చేయడం వలన వాళ్ళకు ఫైన్స్ అలా కూడా వేసి చూసారు
ఆ అవునా అం బ
మన డైలీ యూజ్ కి మనం ప్లాస్టిక్ే ఎక్కువగా యూజ్ చేస్తాం సో అదిక ప్లాస్టిక్ యూస్ చేయడం అనేది మనం ఎంత ట్రై చేసినా తగ్గించలేము ఎందుకంటే అది డ్యూరబుల్ డ్యూరబుల్ అంటే తక్కువ రేట్లో వచ్చేసేది మనకు అనుకూలం మైన డిజైనింగ్ లో ఉంటదండి అవి లా ఉండడం వలన మనము పిల్లలకి బాక్స్ కానీ మనం క్యారీ చేయడానికి కానీ అట్లా అట్లా యూస్్ చేసుకుంటూ ఉంటాము అంటే మనకు అనుకూలంగా ఉంటుంది అది
ఎంతో కొంత మనం దాన్ని తగ్ అంటే తగ్గించడానికి ట్రై చేయ్యాలండి
అవునండి ట్రై మన వతుకి మనము ట్రై చెయ్యాలి కానీ దీని వలన ఏదో సంథింగ్ ఏదో బ్యాగ్స్ అనేవి వచ్చినాయిండి నాకు అంత ఐడియా లేదు అంటే లైక్ పాలిథిన్ బ్యాగ్స్లో సథింగ్ ఏదో బ్యాగ్ నాకు పర్టిక్యలర్గా తెలియదు కానీ ప్లాస్టిక్ కూడా యూస్ చేయచ్చు అని ఇప్పుడు కొన్ని కొ వరకు యూజ్ చేశారండి లైక్ ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేవి బ్యాన్ చేసి దానికి బదులు వేరే కవర్స్ అనేవి వాళ్ళ ప్రొవైడ్ చేశారండి
అప్పుడు బ్యాన్ చేశారండి ఇప్పుడు మళ్ళీ లే వస్తున్నాయి
ఆ వసూన్నాయి కానీ అది అదే మనం పాటించి ఉంటే మంచిగ ఉండేది అని నేను అనుకు కుంటున్నాదండి ఇప్పుడు మనకు పొల్యూ పొల్యూటెడ్ కంట్రీ అయిపోయింది మనది ఇండియా సెకండ్ ప్లేస్లో అలా వచ్చింది ఇది మొత్తం ఢిల్లీ మొత్తం పొల్యూషన్స్ తో కమ్కుకుపోతుంది అసలు
ఆ అవునండి
అలా సో అందుకోసమని అది బ్యాన్ అని అనేది కంటిన్యూ చేసి ఉంటే కొంతవరకు తగ్గించే వాళ్ళేమేమో అండి నేనైతే అాల అనుకు కుంటున్నా
తగ్గించుంటే బాగుండేది కానీ మళ్ళీ ఇప్పుడు అవి అంటే మళ్ళీ ప్రతి దానికి వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ తీసుకెళ్లడాని కీ అంటే వెళ్ళే వాళ్ళ ఏమైనా కొనుక్కుంటే దేంట్లోనైనా తీసుకెళ్ళడానికి బంద్ అవుతుంది మళ్ళీ ప్లాస్టిక్ ని మళ్ళీ ఇచ్చేసారు మళ్ళీ వస్తున్నాయ్ ప్లాస్టిక్ కవర్స్
ఊ అవునండి ఎలా అంటే మనము ఆ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వెళ్ళి ఈ ప్లాస్టిక్ గురించి ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసి వాళ్ళకి చెప్పాలండి ఇంకోటి ఏంటిదంటే అండి చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయొద్దు చేయొద్దు అని అన్ మనకు అందరికీ తెలుసు యూస్ చేయొద్దని కానీ అయినా సరే మనం అది యూజ్ చేయకుండా ఉండాలేమో
అవునండి కానీ యూస్ చేయకుండా ఉండలేము కానీ మన జాగ్రత్తలో కొంచెం తగినంత యూజ్ చేస్తే సరిపోతుంది మనకు తప్పని సరి అవసరం అనిపిస్తే
ఇప్పుడు ఇంకా మనకు ప్లాస్టిక్స్ ఫలో అది వేరే వేరే వెరైటీస్ కూడా వస్తున్నాయని తెలిసిందండి ఇందులో మనకు అంటే తొందరగా డిగ్రేడ్ అయ్యేది అట్లా ఇలా రీసైక్లింగ్ అని కూడా వస్తు తయి వస్తున్నాయి అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అ ఏం విన్నాను మీకేమన్నా తెలుసా అండి దీని గురించి
ఆ అంతే రీసైక్ కిల్‌ అంటే వచ్చినవి మళ్ళీ రీసైకిల్ అవుతున్నాయ్ కానీ అవి ప్లాస్టికే కదా ఎంత రీసైకిల్ చేసిన
ఓ అవునవును కానీ ఇందులో కొన్ని వేరే వెరైటీస్ ఉన్నాయి అంటే తొందరగా లైక్ కొంచె సమయం అంటే సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుంటే కానీ కొంచెం తొందరగా అది డిగ్రేట్ అవు ప్పడానికి ఛాన్సెస్ ఉన్నయని నాకు తెలుసండి
నాకు దీని గురించి అంత ఐడియా లేదండి
అవునండి నాకు కూడా ఐడియా లేదు సో మీకు తెలుసా లేదా అని అడిగానండి
ఆహా లేదు
ఆ మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ యొక్క నష్టాలు లాభాల గురించి చెప్పి వాళ్ళను అంతో కొంతో అవేర్నెస్ చేయండండి అంటే వాళ్ళకు తెలిసేలా చేయండి మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే అండి ఇది కారియా అనేది మన మనీ ఎర్నింగ్ యాప్ అండి ఇది వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రుటీ జస్ట్ మనకు డాటా ఉంటే చాలు ఇప్పుడు నేను మీకు కాల్ చేశాను కదండి నేను కాలర్ని మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ళీ అని అంటారండి ఇక్కడ ఏంటిదంటే నేను కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు వేరే వాళ్ళకి కాల్ చేయలేరు ఇందాక మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేశారు కదా ముందు యాప్ ౌలోడ్స్ ఫామ్స్ ఫామ్ ఫిల్ చే
ఆ చేసానండి
ఆ సో ఇప్పుడు మీకు వన్ వీక్ పడుతుందిండి వన్ వీక్ అ లైక్ టెన్ డేస్ అట్లా పడుతుందిండి మీ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ మొబైల్కి టాస్క్లు అనేవి అసైన్ చేస్తారండి
అవునా
అప్పుడు మీరు కూడా నాలాగు ఎ మీ తెలిసిన వాళ్ళకు కాల్ చేసి మీరు కూడా ఏదైనా టాపిక్స్ గురించి వాళ్ళతోటి సంభాషణ అనేది జరుపుకోవాలండి ఇ